అ మీ వాతావరణ విశేషాలు ఏమిటి
ఓ వాతావరణం అంటే నిన్న వర్షం కురిసింది కదా ఇవాళ బాగా ఎండగా ఉంది బయ పడా రాల పోతున్నా
ఊ
మీకెలా ఉంది
మాకు అలాగే ఉంది కొంచెం ఎండగా ఉంది సాయంత్రం అయ్యిపొయింధి అప్పుడే
మాయా నా అమ్మాయి ఇది అయితే పెద్దరావి చెట్టు ఉంటది సాయంత్రం మాటలు చల్లగాలేస్తది మామాట మాకు
మా ఊర్లో చె చాలా తక్కువగా ఉన్నాయి పెద్దగా ఎవరు పెంచరు చెట్లను
ఉ హు మరి పెంచుకోవాలి ఇలాంటప్పుడే అవసరం అవుతాయి చెట్లు మనకి
మా ఊర్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేయడం వల్ల కొంత చల్లగానే ఉంటుంది
ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కళ్ళు చెట్లు తీసేసి బిల్డింగ్లు కట్టేసి ఏసి పెట్టేసుకుంటున్నారు అది చెట్లు గాలి మంచిది కానీ ఈ మంచి కాదు కదా ఏసీలు కూలర్లు అవి
ఆ ఆవును
పూర్వ అయితే అ ఏసీలు ఉండే కాది ఏమి ఉండే కాదు తాటాకుల తో ట్సు తాటాకిసనగరలు ఉండి అవి పెట్టి విసురు
అవును మేమ్ మేము కూడా ఒకప్పుడు అదే చేసేవాళ్ళం
ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏసీలు ఇన్వర్టర్లు ఇయే ఎక్కువైపోయింది బాగా వాతావరణం వేడి రావాలంటే ఏం చేస్తుది మన చేసిన పనేగా ఇది చెట్లు లేకండగ ఆట్లిని కొట్టేసి చేసేసి ఉ పొలాల నుంచి తాటికాయలు తాటి ముంజులు ఇవన్నీ తెచ్చి ఇవ్వరు అలాంటి ఇప్పుడు ఏమిీ రావట్లేదు బయట నుంచి పోనికి కోవలసి వస్తుంది
ఆ మా ఊర్లోకిమన్నా వచ్చాయి తాటికాయలు అవే ముందుకైది అమ్మడానికి వచ్చారు తీసుకున్నాము.. ఆ
పొలా నుంచి కొట్టుకుండి తెచ్చుకుండి ఈ టై లో తింటే ఎంత హాయిగా ఉందియ్యో అయయ్యో ఎక్కడో నిల కాయలు పెట్టేసి తెచ్చి అమ్ముతున్నారు మన చేతులరే మనం ఆరోగ్యం ఇది చేసుకుంటున్నాం
ఆ అవును ఇప్పుడు అందరూ బయట నుంచే తెచ్చ చేసుకుని కొనుక్కుంటున్నారు ఏవి పెంచుకోవడం లేదు
మళ్ళీ ఎప్పడికి వస్త దో పాత రోజులున్ని
ఉ
వస్తాయి ఎంటావా
మనం చేసుకున్న దాన్ని బట్టి వస్తే వస్తాయి సరె అయితేనే